ఆ వినిపిస్తుందక్క
ఆహ
ఏం చేస్తున్నారు తిన్నారా
ఇప్పుడే తిన్న
ఉ ఏం వంట చేసినవ్
పొద్దున పిల్లలకేమో పాలకూర వండిన. మళ్ళీ మాకేమో టమాటా, వడియాలు.
ఉహు హు హ తెలుసు
ఇంగ ఇప్పుడేమో ఉం మళ్ మనిషి ఒకే ఎగ్ ఆమ్లెట్ ఏసిన ఇక మనకి ఇదే పని ఏం పనిగ హా
పెళ్లి చేసుకుంటే వంటతప్పదు.
వంట గాదు వంట అయినా పెంట అయినా అంతే ఇగ అంతే ఇగ
ఇహ హా అంతేలే
అహా ఏం చె మం తిని పండుకునేదాకా పనే పొద్దున లేచినప్పటినుంచి సలి పనే అన్నట్
ఇగ తప్పదు కదాక్క
ఊమ్
ఉహు
తిన్నవ అను
ఆ తిన్నక్కయో ఇంత ముందే తిన్నా తినొచ్చి అమ్మతో మాట్లాడి నీకిజేష్ణ
అహ
నీకు అ షాప్ ఇంగంటె ఇష్టమాక్క
షాపింగ్ అంటేం అంతగాని మేం ఉహు ఇష్టమేం ఉండదు ఎక్కువగాని
అంటే ఇగ పైసల్ చూసి ఖర్చు పెట్ చట్టడం అట్లా చేస్తా అంటే నార్మల్గా డ్రెస్సెస్ అట్లా ఇట్లా ఇష్టం అయితే ఉంటది కదా
ఉంటేనే ఉంటదులే గానీ ఇగ నాకు అంటే షాపింగ్ చేయడం అన్ అంటే ఇష్టం అని ఉంటది ఉండకుండా ఏం ఉండదులే గాని ఇగ మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటాం అన్నమాట ఇగ మనం కొనుక్కునేది పాపం వాళ్ళ గున్నిత్ బాగున్ ఏదేమో
అవును ఇంకా ఇప్పుడు నీకు ఇంక ఎక్కువత్ చీర లాంటి ఇష్టం ఉంటదేమో గఅంతే చెటు వెళ న చీరలు అని అంటారు కదా ఇప్పుడు అంటే పెళ్ళిగా కాకముందు ఒక ఇరుగు పిలయినా తరవాతా చీరలు లో అని సాతాఇంచ్
అవును నిజంగా మనం కట్టుకున్నా కట్టుకోకున్న అబ్బాయి చీర చూడంగా అాయిీర కొంక్కుంటే బాగుండేది
ఉమ్ అదే ఎప్పుడైనా పోయినప్పుడు ఆ షాక్కిి పోయినప్పుడు కూడా హా ఇ చి రా ఇట్ల బాగుండేది కదా కొనుకోలేకపోయినా అనే ఒక బాధ కూడా ఉంటది కదా
అవు నిజంగా
ఉమ్ అందుకనే ఇప్పుడు చడు ఫ్రెండ్స్ తో ఆ షాపింగ్ ఈ షాపింగ్ అంటే కూడా బోబుద్ది కాదు
అట్లని కాదు మనం చూసినప్పుడు కొనుక్కోలేకపోయినావి అని కాకుండా ఒకవేళ మన మీదహా ఉమ్ హ్మ్ మనం తీసుకోవడానికి పోయినాం అనుకో ఒకవేళ ఒక రెండు మూడు ఉన్నాయి అన కో మనకు రెండుూ మూడు నచ్చినాయి అనుకో వాళ్ళ ఏదో ఒకటి మనం తీసుకున్నానుకో మళ్ళ ఇంటికి వచ్చినాక ఏమ బాధ అయితే మంచిగుండేమో ఇంకా
అంతే ఉమ్
బాగుండేది ఇట్లుంది అ అట్లా కూడ అనిపి
అవును
హా ఇగ నా నా కాల్ చేసిండా ఆలోచన
వెళ్తా
హ
అసలు చాలా ఊ నేను మొన్న శివరాత్రకే కొన్న ఇగ ఎందుకంటే శివరాత్రికి జాగారం ఉం కాబట్టి శివరాత్రికిి కొని ఆ ఇగ గుడికి వెళ్ళినా
ఆహా
నిజంగా జాగారం అని ఉపవాసం అని బానే ఉం డ్రాసలు
అదే ఆ రోజు మొత్తమున్న ఇగా శివరాత్రికి జాగరం ఇప్పుడు పొద్దున లేవగానే స్ స్నానంమ్జేసి గుడికెళ్ళేసి వచ్చి ఎలా ఇలా చూసి కాసేపూ దేవుని పాటలు వినుకుంటూ మొత్తం నైట్ గూడా పడ్కోలే డాఆ ఎప్పుడు టువెల్ దాటిన తర్వాత పడ్కుంటా
అదే గా చాలా మంది కొంతమంధైతే పొద్ తెల్లారిన్దాకా గూడా ఉంటది గదా అసలే పడ్కోకుంటుంటారు తెల్లారినాంకా మళ్ళీ ఉమ్ సానంమ్జేసి మళ్ళీ దీపం ముట్టించి
ఇగా గట్ల అంటే వీలుకదైతే కాపోతే పన్నెండు గంటల వరక్ కోండి మళ్ళా పన్నెండు తర్వాత పడ్కొని మార్నింగ్ లేసి ఆ మళ్ళీ తలస్నానంజేసి అప్పుడు ఒక తింటా
ఆ అదే
కొని తీ
మ్ అను అట్లనే తింటారు కొంతమంది
అయితే జాగరం అన్నట్టే కానీ పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉండి నైట్ తినేస్తారు
ఇ వాళ్ళు మామూలుగా అదే ఉపవాసం అని కొంతమంది జాగరం అని ఇష్టం ఇక ఎవరి ఇష్టం వాళ్ళది ఇక అట్లుంటారు కొంతమంది రెండు ఉంటురు ఉపవాసం ఉంటారు జాగరం ఉంటారు పొద్దు తెల్లారేదాకా ఏం తినకుండా
ఆ తెల్లార వరకు ఆ రోజు అసలు ఎందుకో దేవుని దగ్గర దేవుని భక్తి ఉంటే అసలు ఆకలి కూడా ఉండదు
అవును ఇంకా నీ నీకు విషయం తెలుసా నేన్ అయితే పెళ్లియాక ముందు క్తెతే నువ్వు అన్నట్టు అసలు పొద్ నైట్ పొద్దేల్లే ఇట్లా ఉపవాసం ఉండేది తెల్లారినాంక మళ్ళా ఇక నైట్ మొత్తం జాగరం లెక్క అట్లా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తట్టుకోలేకపోతాను అసలు ఏం చేయాల అ నవున్ మీ నుయ నా వల్ల కాట్లేదు ఇగ ఎందుకంటే అప్పుడు ఏం పనులు ఉండవా ఎట్లైనా అమ్మ వాళ్ళు చూసుకుంటా ఉంట్రు మనం ఏం చేయాలన్నా మనక్ ఏం ఉండదు కాబట్టికి ఏమ్అనిపియదు ఇప్పుడు ఇంట్లో మొత్తం చేసి మనం ఉపవాసం ఉండాల అన్నద్ జాగరం ఉండాలన్న కష్టం ఇక
మ్ కానీ చేస్తా కై మొన్నటి వరకు కూడా ఏడు శనివారాలు అట్లా అప్పుడు కూడా జాగరం చేస్ ఉష్ణ
ఉమ్ అదే
కానీ ఏడు ఏడు శనివారాలు చేసిన అంటే గాని ఏమో అసలు లేదు ఇగ
అంటే నువ్వు ఇగ డాడీ గురించి ఆలోచిస్తానువుగా వాటికి నీకు అట్లా అన్
అట్లనే ఆన్ అదే ఉంది ఏంటో ఏమయ్యా
అదేలే ఇక ఇ ఇట్లా మామలుగా దేవుడికి ఏ దేవుడికి మొక్కిన ఏమున్నది అన్నట్టు కొంతమందికి అట్లనే అనిపిస్తా ఉంటది కధా.
ఈ
ఏ బాధ వచ్చినా అదే అనిపిత్తది
ఆ కానీ చానా కష్టం అక్కా అసలు ఆన్ అంత ఉపవాసం ఉండి చేసినా గాని అసలు మన కోరిక నెరవేరకపోతే
అదే లే ఇక ఏం చెత్తవ్ మరి అన్నీ ఒక తిరిగా ఉండవు కదా ఎవ్వరికైనా ఉంటాయి కదా కష్టాల్ అనేవి, ఏ ఇంట్లో అయినా ఉంటంటాయి ఏదో విధంగా.
ఉ ఏ జీవితం అంటనే కష్ట్ ష్టము సుఖము అన్నీ ఉంటాయ్
ఆ
ఉ ఇంకా పిల్లలు వెళ్దిల్లా స్కూల్ కి
ఆ వెళ్ళిండ్రు వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్యే నిన్ననించేలే
ఉ హ
హ
యవాళ్ళకి వేసవ్ సెలువులు కూడా ఇస్తారేమో కదా
ఇగ అదే వీళ్ళ లాస్ట్ ఎక్సామ్స్ అట్ టుందిరా ఇగ నాక్ తెలిసి ట్వంటీ త్రీ వరకు ఏమో ఉన్నట్ ట్వంటీ ఫోర్ వరకు నిన్న నుంచి స్టాట్ స్టార్ట్ అయింది అద్ లా
ఉ కన్ బానే చూసుకుంటున్నావ్ పిల్లల్ని
ఏమ్ చెత్తమ్ అసలు హు హు ఏగా తప్పద్ హు అన్ అంతే ఇగ
అసలు ఎంత అంతే అంత
ఉమ్ ఏ మొత్తం అయినా ఇగా బయటికి వెళ్ళే వాళ్ళు అంటే నాకెందుకో బయటికి ఇంత చదువుకొని కూడా బయటికి వెళ్ళాలింటే అమ్మో వీళ్ళు ఎటు పోతార ఎళ్ళు వెళ్ళు పెడతార ఏం చెస్తారో ఇక్కడ దెబ్బ తాకించుకుంటారు ఇదే ఫీలింగ్ ఇక పోదన్న కూడాడ అంతా ఇంట్రెస్ట్ ఉంటాలే అసలుకు
ఆ అవును ఇంకొకటక్క షాపింగ్కి వెళ్తే కూడా అసలు షాపింగ్ అంతా ఓకే నచ్చుంది వెళ్లడము పోవడము చేయడము నచ్చతాది కానీ అక్కడ బిల్లు కూడా చూసింది తర్వాత అయ్యో ఇంత మనీ లేకపోయే అనే బాధ కూడా యెస్తాది
అవునా
ఉహు
మనం తీసుకునేళ ఫస్ట్ ఏదైనా అంతే తీసుకుంటూనే ఉంటాం
ఉమ్ ఆలోచించి చూసుకుంటా అంతే చూసి తీసుకుంటాము
ఉమ్ అదే మరే అంటే కొన్ని ప్లేస్లలో కూడా రా ఇట్లా మామూలుగా ఇట్లా కిరాణం దుకాణం అయినా వేరే ఎక్కనైనా కూడా కొన్ని దగ్గర రేట్లు తక్కువ రే ఎక్కువ ఉంటాది తెలుసా
ఉమ్
అంటే ఎందుకు మరే అంటే దందేమన్న క్వాలిటీని వట్టలేదంటే
అంటే ఈ క్వాలిటీని బట్టే ఉంటదక్క మళ్ళీ క్వాలిటీని బట్టి మళ్ళా అందులో వేరే వేరే ఇట్లా ప్రొడక్ట్స్ అన్ని అ వాడుతా ఉంటారు కదా కొంచెం
ఉహు
సో అట్లా ఉంటది
అదే ఏమో కొన్ని దగ్గరనేమో ఒక తీర్ రేటు కొన్ని దగ్గరనేమొ
అవును ఇప్పుడు ఆ వస్తువులు ఈ వస్తువులు ఇంట్లో వస్తువులు కొనాలన్నా గానీ ఒక్కొక్క రేటు కొంచెం ఎక్కువయింది అనుకో అబ్బా ఇంత రేటా అని అనిపిస్తది మనం చేసే పనులకి ఆ కర్ చ్చలకే సరిపోతయి
అవును కాలాన్ని బట్టి ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం ఉత్తగ కూరగాయలకు గూడా ఒకద ఒక సీజన్లనేమో ఎక్కువ రేట్లు
ఉమ్ ఇప్పుడు ఎండాకాలం కదక్క ఇంకా ఇప్పుడు ఎండాకాలం అయితే పుల్లు అసల్
ఆ ఇప్పడి వరకు ఇప్పుడు ఇప్పటి వరకు కొంచెం తక్కువనే ఉన్నయి కూరగాయలకు మా దగ్గర అంటే మామూలు ఎట్లా ఊర్లలో ఒత్త ఉంటాయి కదా
ఉమ్ ఉమ్
ఇగ ఇప్ ఇప్పటి నుంచలి ఉంటాయి ఎండాకాలం బాగా వచ్చినప్పటి నుంచి ఇగ ఈ ఊర్లలో కూడా కూరగాయలు ఎక్కువ తీసుకురాలేవరు ఫుల్ రేట్లు ఉంటా ఉంటాయి ఇగ
మ్మ్
ఆయన సిటీ వాళ్ళకి కొంచె టాక్ ఇతరంటరు కానీ కాకుంటే మన దగ్గర వండి చి నట్టు అక్కడ వండియరు కదా మళ్ళా
అవును
అట్లా ఎంత ఈడ మంచినే ఉం ట్టేలే గాని
కనీ కూరగాయలు అన్నా గని మనం ఏదనా సరుకులు గానీ ఇటు బట్టలు గాని అన్ని అసలు రేట్లు చానా పెరిగిపోయినయి ఒకప్పుడు ఒకలా ఉన్నా ఒకప్పుడు లా ఉండే కాని ఎంతన్నా కాని వాళ్ళు అడిగినంత వెట్టాల్సిందే మనం కొనాల్సిందే
అవును గద మరి
మ్మ్ ఇదంతా ఇట్లా అనంట ప్రభుత్వాన్ని బతికించినట్టే ఉంటది ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని వాళ్ళు దొబ్బతా ఉంటారు
అవును ఇచెటీ ఇతరు ఎందుకంటే ఇప్పు ఫెంక్షన్స్ ఇతలేమో మేము రొండు వేలు మూడు వేలు
అవన్నీ మనయే కదక్క మనయే తీసుకొని వాళ్ళే ఇస్తున్నారు అందులో ఏమున్న చెప్పు మన మనకే ఇస్తున్నారు
అంతే మరి ఎందుకంటే నిత్యవసర వస్తువులకు పెంచుతాయి మరి మననే మనక అన్నట్టే ఇక
అదే కానీ చాలా దారుణం
సరేలే మారి
అక్క
సరే లేరా మరి ఉంటున్న
ఆ సరే అక్క
హ్మ్